హలో అ హలో బాగున్నా నువు
ఉమ్ బాగున్నా తిన్నావా
ఇప్పుడే తిన్నా, నువ్వు తిన్నావా
ఉ తిన్నాను
ఎక్కడన్నావు
భూమి మీదున్నా
భూమ్మిదా
ఉమ్ అంతరిక్షానికి వెళ్ళాలని ఆలోచి చూస్తున్న
అంతరిక్షానికా ఎలా వెళ్తావు
ఇస్రోలో మనల్ని తీసుకోరు
మరి నువ్వే కనిపెట్టాలా ఒకటి
అదె చూస్తున్నా
ఉమ్ చూడు కుదిరితే చెప్పు నేను వస్తాను
ఆ ఖచ్చితంగా చెప్తా ఉగాదికి ఏం ప్లాన్స్ లేవా
ప్లాన్స్ ఉంటాయి మామూలుగా ఫ్రెండ్స్ అంటే బయటికి వెళ్ళాలి అంతే
ఆ హ
ఎంజాయ్ జస్ట్ పండగ పండగలా చూడాలి కొత్త బట్టలు తీసుకోవాలి పూజలు అలా
ఉ హు ఏం పూజలు చేస్తారు
ఆ
ఏం పూజలు చేస్తారు
మామూలు ఇంట్లో పూజలు దేవునికి అలా అన్నమాట నేను ఇంట్లో సహాయం చే హెల్ప్ చేస్తుంటాను
అవును రా
అవును
మీ ఊర్లో జాతర ఉందా
ఏ జాతర ఉంది అక్కమ్మ గార్ల జాతర అని చెప్పి
ఉహు ఎట్లా జరుగుతుంది చెప్ తర అసలు
అది చాలా పెద్దగా జరుగుతుంది ఇక్కడా దగ్గర్లో ఉన్న కూడా చానా మంది కూడ ఇక్కడికే వస్తారు తెలుస ఒక మినిమమ్ ట్వంటీ తౌసండు మెంబర్స్ అలా వస్తారు
ఓ ఉహు అసలు ఎందుకు చేస్తారు ఆ జాతర ఎందుకు చేస్తారు
నాకు ఎగ్జాక్ట్ గా తెలీదు ఉ ఏదో ఆ దేవత గురించి అందరు దేవతలు అక్కడ కొలివయి ఉంటారంట అందరు దేవతలు కలిసి ఉన్నది ఒకటింది అక్కడ చాలా సార్లు వెళ్లిన వెళ్లిన దుర్గమ్మ మారమ్మ అట్లా ఫైవ్ ఆర్ సిక్స్ మెంబర్స్ ఏమో ఉంటారు కదా అక్క చెల్లెల్లు అలా ఉన్నారు ఆడ ఉ
అంటే వాళ్ళ స్టోరీ ఏమైనా ఉందా అక్కడ ఉ ఉండడానికి
ఉంది ఉండుండి బట్ నేను విన్లేదు అంతే
ఆహాహా
హుమ్మ్ వస
అంటే మీకు దేవుళ్ళ గురించి దీని గురించి ఇంట్రెస్ట్ లేదా తి మీ ఉర్దే మీకు తెలీదా
భక్తుంది బట్ ఆ గుడి గురించి తెలుసుకోలే చాలా గుడి గురించి తెలుసుకున్నా
ఉహుమ్ రంగనాథ స్వామి గు గురి తెలుసు కదా నీక్ కే
ఆ తెల్సు మా దగ్గర్లో ఉంది కదా
ఆ మరి దాని గురించి చెప్పవా
దాన్ ఆ దాని గురించి అంటే ఆ రంగనాథ స్వామి విత్ టెంపుల్ ఆ టెంపుల్ రంగా సాగు ఉంటాడు
అ ఆ టెంపుల్ ఎవరు కట్టించినారు
అది తేలిదు
మరి ఇప్పుడే అన్ని గుళ్ల గురించి తెలుసు కానీ మా ఆ గుడి గురించి తెలీదు అక్కమ్మ వాల్ గుడి గురించి అన్నా
తెలీదు మాకు మా దగ్గరలో ఉన్న మా కాలేజీ పక్కన ఉన్న గుడి దగ్గర అయితే ఆ గుడికి శ్రీరామ గుడికి లింక్ ఉందన్నమాట రంగనాథ స్వామి స్ రంగనాథ స్వామి టెంపు పులికి మా కాలేజ్ దగ్గర ఉన్న ఒక మరియమ్మ టెంపుల్ ద ఓక్ మారుతుంది దానికి దా లిం ఉంది అక్కడ నుంచి దేవత వెళ్లే తపుడు మరియమ్మ టెంపుల్ దగ్గర ఆ వెయిట్ చే ఎంద్ ఎవరి కోసం వెయిట్ చేస్తుందంట
ఉహ్
అలా స్టోరీ ఉంది ఇక్కడికి
అంటే మ మరియమ్మ అంటే ఎవరు మరియమ్మ అంటే
మరి అమ్మన్ అంటే అమ్మవారు ఎవరు తమిళనాడు తెలుసు అమ్మవారు
ఆ
ఆ
ఇంకా
ఇంకా అంటే అదే ఇంకా ఆ టెంపుల్ గురి
ఉహ మొన్న ఎక్కడికో వెళ్ళొచ్చిన్నారు కదా ఆ టెంపుల్ ఏంటి ఏం
శివున్ టెంబుల్ అది ఒక బిగ్ టెంపుల్ అంటారు అక్కడ హ్మ్ బిగ్ టెంపుల్ పెరియా కోవిల్ అంటారు తమిళ్లో
కోవల్
అంటే పెద్ద టెంపుల్ అంటారు అంతే అక్కడ కోవిల్ గుడి ఆ కోవిల్
హ్మ్
అక్కడదా అంటరు పెద్ద టెంపుల్ అంటారు
హ్మ్ హు
చాలా పెద్దది శివుని గుడి
ఏ ఊరు
తంజావూరు
తంజావురా అక్కడ ఏనుగుందా
ఏనుగా
ఆ
మామూలుగా ఉంటది మేము పోయిన రోజు లేదంతే
అవునా తంజావూరు లో ఒకేనుకుంటుంది అది అది ఏనుగు స్వామికి ఇష్టమైంది అని అంటారు
ఆ ఉం ఉన్నదేమిటి ఆ గుడి దగ్గర ఏమి లేదు
ఉహు గుడి చాలా పెద్దదా
ఆ పెద్దది చానా పెద్దది
ఉ ఉ అంటే అక్కడ అక్కితే
చనా బాగుంది లైక్ ఆ హంపి ఉన్నట్టుంది
మ్ ఉ
అల బాగా చూడొచ్చు, బాగా పెద్ద టెంపుల్ కాటి బాగా ఎలాంటి వాళ్ళు రాతలు కానీ రాసంటారు కదా ఆవి
చాన మంది ఉన్నారా
చాలా మంది ఉంటారు మేము వెళ్ళింది సండే కదా ఇంకా ర కొంచెం వెయిట్ చేయాలి క్యూ ఫారినర్స్ కూడా వస్తారు చాలానే హ్మ్
మన బారత్ దేశంలో అట్లాంటి గుళ్ళు ఎన్ని ఉన్నాయో కదా
చాలా ఉన్నాయి్ తమిళనాడులోనే చాలా ఉన్నాయి తెలుసా తమిళనాడులోనే ఎక్కువ ఉన్నాయి ఎస్ అన్
స్వామి స్వామి టెంపుల్ హమ్
ఆ తమిళనాడులనే ఎక్ క తమిళ్ చాలా ఏన్షియంట్ టైమ్స్ లో ఉన్నది తమిళ్ లాంగ్వేజ్ కూడా తెలుగు త తెలుగు కన్న
అవును ఈవెన్ సంస్క్రిత్ కన్నా కూడా తమిళే ఓల్డెస్ట్ లాంగ్వేజ్ అంట తమిళ్ వాళ్ళ గురించి ఒక స్టోరీ ఉంది విన్నావా
విన్ లేదు అలాంటి స్టోరీ ఎవరు చెప్పలేదండి
తమిళనాడికి ముందు కుమారి కండమ్ అని చెప్పి ఒక ఐలాండ్ ఉండేదం ట
హమ్
ని తమిళ్ వాళ్ళన్ త ఉండే వాళ్ళంట ఎప్పుడైతే వాసుకుడి గా మా ఇండియా ని కనిబెట్టి ట్టడానికి వచ్చినారో దానికి కొన్ని సంవత్సరాల ముందు ఆ ఏదో భూకంపం వల్లనో దేని వల్లనో ఆ ఐర్లాండ్ మొత్తం ఆ మునిగిపోవడం వల్ల అక్కడున్న తమిళ వాళ్ళు భారతదేశానికి వచ్చేసినారంట
ఆవు ఆవు
ఈవెన్ భారతదేశం అంటే అప్పటికి భారతదేశం ఉండింది కానీ తమిళే ఓల్డెస్ట్ లాంగ్వేజ్ అని అంటారు
ఉ అది కూడా వాస్కోడిగామా కనిపెట్టింది గోవా నే ఫస్ట్
ఉహు
ఆ మరి వాస్కోడిగామా ఆ అక్కడే కదా ఉండేది గోవనేగ కనిపెట్టింది
అవునా నాక్కూడా తెలియదు అంటే సముద్ర సముద్ర మార్ ర్గంలోనే వచ్చినాడు
ఆ నేను ఎలా విన్నా అంటే రైల్వే స్టేషను ఎయిర్పోర్టు గోవాలో వాస్కోటిగామా రైల్వే స్టేషన్ వాస్కోటిగామా ఎయిర్పోర్ట్ అని ఉంది సో అలా అనుకున్నా అదే అయి ఉంటది లేపోతే ఎందుకు పెడతారు ఆ పేరు లేదు పోలేదు
మళ్ళీ నీకెట్లా తెలుసు
ఉమ్ నాకు గోవాలో తెలిసిన ఒక పర్సన్ ఉన్నారు
ఓహో
ఎ స్ట్రేంజర్.
ఊహు
ఊ
అన్నట్టు యుగానికి ఒక్. కొడో సినిమా చూసావా.
ఆ చాలా సార్లు చూస్న.
అలా చూస్తే. మీకు కొంచెం. కొంచెం కుమారి ఖండం గుర్తొస్. తుంది.
కుమారి ఖండం నాకు గుర్తులేదు.
కుమారి ఖండం అనేది. అది ఎవరికి తెలీదు యాక్చల్లి అసల్. ఎవరికీ, కానీ అది ఎగ్జిస్ట్ అయ్యింది అని. నీ రుజువులు ఉన్నాయన్నమాట. సో నాకేందుకో ఇది. ఈ యుగానికొక్కడు సినిమా చూసినప్పుడు. నువ్వు అక్కడ గమనించినట్. అయితే వాళ్ళు. కూడా సముద్రం దాటుతారు ఫస్ట్. సముద్రం దాటేసి ఎవరీ లేని ఒక ప్ల ప్రదేశానికి పోయి ఆ. క్కడున్న అడవి మనుషుల్తో వీళ్ళు ఆ. ఆ మాటలు, ఈ మాటలు చెప్. ప్పీ ఒక్కొక్కటి ఒక్కొక్కట్. టి దాటుకుంటూ పోత్.
అవును.
మనం అబ్జర్వ్ చేస్తే ఈ కుమారి ఖండం కూడా అట్లాంటి ఒక ప్లేస్ లో ఉండొండొచ్చు అని థింక్ చేయెచ్చు.
అవును కనిబెట్టలా అంతే కనిబెడతారు.
ఊ సరే మరి బాయ్.
బాయ్
ఊ